తరొ నమస్కారం ఆ ఇప్పుడు ప్రజెంట్ జాబ్ మార్ కే ఆ జాబ్ మార్కెట్ సిచ్యువేషన్ ఎలా ఉన్నాయండి
ఓకే జాబ్ మార్కెట్ సిచువేషన్ చాలా బావుంది బాగానే ఉన్
అంటే బానే ఉన్నాయంటే ప్రతి ఒక్కళ్ళకి స్కిల్ ఉన్న వాళ్ళందరికీ జాబ్లు రావడం జరుగుతుందా
ఆ సిల్లన్నదో ఆ టు త్రీ సైడ్ జాబు పీల్ జాబులొత్తున్నాయి
అంటే స్కిల్ ఉన్న వాళ్ళకి జాబ్లు వస్తున్నాయి కాకపోతే స్కిల్ లేనివాళ్ళకి కష్టమన్ టున్నారా
అ అవును
అంటే ఇప్పుడు స్కిల్ ఉన్న వాళ్ళంటే ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ కదా వాళ్ళు
ఎక్స్పీరియన్స్ అనేది ఇప్పుడు కంపెనీలో పని చేస్తుందనే రాదు ఎక్స్పీరియన్స్
టే ఆ ఆ అంటే ఇప్పుడు ఎక్స్పీరియన్స్ అంటే ఇప్పుడు కొంతమంది లైక్ ఇవి ఉంటాయి కదా ఆ టర్న్షిప్స్ రియల్ టెన్ ప్రోజెక్ మీద చేసింది అది కూడా ఎక్స్పీరియన్స్ కిందుకే
ఆ అద్ ది ఎక్స్పీరియన్స్ ఏంటో వత్తుంది
బట్ సిల్ అనేది ఎక్స్బీరియన్స్ దాంట్లో రాదు
ఆహా అంటే ఇప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ అన్ అసలు అది ఏంటిది
ఎక్స్పీరియన్షన్ అనేది మనం మ్ నేచర్ అందీ గెటప్ ఉప్పం చేస్తున్నాం. ఏం పఠం పట్టే దాదియాల్ రోల్డ్
అంటే ఇప్పుడు మనం నేర్చుకున్న దాన్ని మనం ఎలా పర్ఫామ్ చేస్తున్నాం. అనేదేస్ స్కిల్ అంటారా?
అది ఎక్స్పిరియెన్స్
ఆ అది ఎక్స్పీరియన్స్ అంటారా?
హ్మ్
ఆ ఇంకా ప్రజెంట్ ఇప్పుడున్న సిచువేషన్ లో కొంతమంది అడుగుతారు. జాబ్ కి జాబ్ లో అలా వెళ్ళినప్పు ఇప్పుడు కొంతమంది అంటారు కదా నీకాడ ఏం స్కిల్ ఉంది. నీకడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఉంది. అని అప్పుడు ఒక ఫ్రెషర్ ఏ ఎలాంటివి చెప్పుకోవచ్చు అంటారు.
నువ్ ఫ్రెషర్ ఎన్ని తక్కువస్కిల్ ఉంటే అంత బెనిఫిట్ అండి ఎందుకంటే ఇప్పుడు ఇన్నక్ ఆ
ఆ
ఎంత తక్
అంటే ఇప్పుడు ఎంత తక్కువ ఉన్ తే అంత మంచిదా
అవును
ఆ ఎందుక్ క్కనేలాగా
అంటే ఇప్పుడు ఓరి నాలుగు ఐదు పెట్టు అంటే ఇంటర్ చాలా చేప్ అవుద్ది ఇంత
ఆహా
ఇంటరు ఇంటర్వ్యూ సెక్షన్స్ నీ అన్ని స్క్రీన్షాట్స్ నీ అన్ని కావట్టి నీది అంతా చాలా ఎపిరీయన్స్ నీది బా బాగా వచ్చని బాగా డీప్గాక్యూస్షన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి.
ఆహా అన్ అయితే ఏమంటారంటే మీరు ఎంత తక్కువ కుంట్ ఎంత మంచిది ఎక్కువ ఉంటే దాని మీదే ఎక్కువ కాన్సన్ట్రేట్ జేసి వాడు అంటే ఏ క్వాల్ నువ్వు ఎక్కువ టైం తీసుకుంటారంటవ్ ఇంటర్వ్యూ కి
అవును
ఆ ఇంకా ప్పుడూ కమనే కేషన్ స్కిల్స్ ఇంపార్టెంట్ అంటారు. కదా అంటే ఎలాంటి కమ్యూనికేషన్స్ కిల్ల్స్ ఎక్కువ పెంచుకోవాలంటరు.
ఊప్పుడు మనుషుల్తో ఎలా అట్లాడుతాం. అది ఎత్తు ఉండాలి. మనం చెప్పేది వేరేవాళ్లకి అర్థం అవ్వాలి బాధ ఎన్ అందమైన దానా మామ్ మైనదాన
అంటేప్ ఇప్పుడు మామూలుగా, మనం ఒక అంటే వేరే వ్యక్తిని ఇంప్రెస్ చేయగలిగితే సరిపోతుందంటారా.
హు వేరేవర్ది ఇంపేస్ట్
ఆ కావోతే మళ్ళీ ఇవ్వున్ హే కదా లైఫ్
రూమన్నన్నా
మీరు బైటే ఎక్కువ యాక్టివిటీస్ చేసేలా ఉన్నారు. కొంచెం తగియాలి అటట్టి
ఉహు
ఇక్కు మళ్ళే అంటే ఆ నువ్వు పర్ఫెక్ట్ బ్లుయిట్ ఇంగ్లీష్ నేర్చుకోవాలి. అదేముండదా అలా ఏమి
ఓక్ ఉప్పుడు ఇంగ్లీష్ రావాలి. రాకుండా ఇంటర్వ్యూ అలా అంటే చాలా ఎఫెక్ట్ అవుది. ఇంటర్వ్ ఇంటర్వ్యూ అది అద్ధంరాదు
ఏందిరా ఇంటర్వ్యూ ఉంది. మీకు ఇంటర్వ్యూ ఫేస్ చెయగలా డైరెక్టింగ్
హుహ్ ఇన్ ఇంటర్వ్యూ అర్థం కావాలంటే ఇన్విస్ట్ రావాలి. హలో
ఉహ్ ఆ చెప్పు
అవును దంట్లోపోటు ప్రాబ్లెమ్ సాల్వ్ ఉప్పుడు పట్టిలా తాపీనీ పై గానీ ఆ పాపన్ సాల్ఫ్ జేసి అంతేగాని ఇప్పుడు మన పప్పుమా ఇది గిప్
అంటే కొంన్ కొంతమంది లాజికల్ థింకింగ్ అంటారు కదా. లాజికల్ థింకింగ్ అంటే ఏంటిది?
హు లాజీదో తీన్సిదో అంటే మన మన డిఫరెంట్ వేస్ తో తించేసి ఆన్సర్ చేయాలి.
అంటే ఒకటే క్వశ్చన్ కి నాలుగైదు ఆన్సర్లు బెటకోవడమంటారా
ఆ అవును అందద్ అమ్మే హోను
ఇంక ఇంకా ఇప్పుడు మళ్ళీ లైక్ నువ్వు మేసి ఉంటరు కదా మీ టీమ్ మెంబర్స్ తో బాగుండాలి. మేనేజర్ తో బాగుండాలి టీమ్ లీడ్ అంటే అయన్నీ కన్ఫర్మ్ అలానే ఉండాలంటారా కోలీగ్స్ తోటి అలా
మనం ఎంత కం బరి ఎంత ఎత్తుదరన్నా మనం కంపట్ మం ఉండి మనం మంచిద పేరు సంపాదించేలా ఉండాలి
అంటే మన దూలో మన ఉండాల అంటారా
ఉం మనం అది కొంచెం బాధతగా చేసి మరి అంత ఎక్కువ ఇంటర్ట్ అవ్వకుండా
అంటే కొంచెం లిమిట్ లో ఉండాలి
ఊ అవును నిమిట్ అంటే ఆల్ దోరీ ఉ చెప్పండి
ఇప్పుడు కొంత వాళ్ళు అంటారు ఊ
మీ చెప్పండి ముందు
చెప్పండి
మీ చెప్పండి ముందు ఏంటి అపుతున్నారు.
అంటే నేనే ఏమంటానంటే, ఇప్పుడు కొంతమంది ఏమంటారు. ఆ సీనియర్స్ దగ్గర ఉన్న వాళ్ళ దగ్గర చూసి నేర్చుకోవాలి. ఎలా చేయాలి ఏంటి, అని అంటారు కదా.
బరి ఎత్తు ఇప్పుడు బరిగ ఎత్తు ఇంట్రెషన్ ఉంటే ఈడేంట్రా అంతా మాట్లాడతున్నారు అని బయట రాద్దు చాలా మన పాజిటివ్ ఉన్నా బయట నెగిటివ్ ఉంటది కద
అంటే మన లిమిట్ లో మనం ఉండాలంటావ్ అంతేనా
ఉ అంతే అండి మీరు ఏమంతున్నారు
ఆ నేను కూడా నేను ఆ సేమ్ సేమ్ నేను కూడా అంతే ఎవరు లిమిట్ లో వాళ్ళుండడం మేలు
ఉ మరి లిమిట్ దాటిందంతో మళ్ళి మనీ మనీ కావాల మనీ ఎక్చేంజ్ అవుద్ది మనీ
అంటే ఇంగ లిమిట్ దాటితే ఇంకా అన్ని దాటినట్టే టుక్ అవుతాయ టే ఇంకా చిన్న చిన్న అన్ని అడుగుతారు మన అంటవ
హ్మ్ ఉ
పోతే అక్కడ ఎక్కువ ఫ్రెండ్స్ చేసుకోవడం చాలనా ఇంపార్టెంంటా
అవును ఇండస్ట్రీ ఫ్రెంస్ రూపస్ వస్తతే
అంటే మనకి ఎక్కువ ఫ్రెండ్షిప్ ఉంటే అంటే ఏదన్నా దేనికైనా హెల్ప్ చేయడంనికి ఎక్కువ మంది మనదమా అవసరమన్న వస్తారు
అవును అవసరం ఉన్నప్పుడు వస్తంది కాబట్టి ఎ ఎత్తు పెన్స్ ఉన్నాయి ఎత్తు పెన్స్ ఉన్నా పోతే మరి ఎతుడిశ అతుంది
అంటే ఏదై ఒకపక్ ట్ లో ఉంది అంటే
ఉ
ఏది ఉన్న ఫై ఆ ట్ లో ఉండాలంటావా ఎవరి లిమిట్ లో వాళ్ళు ఉండాలంటావా హలో ఎవరి లిమిట్ లో అవాలంటే జరిపోతుంది కదా దంతో పాటు అందరితో కోఆర్డినేట్ ఎక్కువ ఉండాలి మీకు ఎటువం